హలో హలో
ఓ
వినిపిస్తుందండి? నమస్కారం అండి
ఆ మీకు వినిపిస్తుందా అండి?
ఆ విపిస్తుందండి ఏం చేస్తున్నారు?
టే అన్నం తినేసామండి ఏం చేస్తున్నారు మీరు? మేం పప్పండి
మేమె చేయట్లే మ్ మేమేం చేయట్లేదు ఊరికె కూర్చున్నాము. ఎమే ఏ బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చామండి.
ఓహో మీరు రోజు నైట్ టిఫిన్ చేస్తారా అండి
ఎక్కువ శాతం టిఫిన్ చేస్తామండి భోజనం మ్ భోజనంలో ఏం చేసారు ఈరోజు?
అలకూర పప్పు ఆమ్లెట్ వేసుకున్నామండి
మ్ ఎండలు ఎలా ఉన్నాయి, ఎండలు బయటికి వెళ్తున్నారా?
విపరీతమైన ఎండలు ఉన్నాయి ఎన్ ఎల వలన బయటికి వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళిన కూడా చాలా ఇబ్బందిగా ఉంది.
అవునవును చాలా నేను ఉన్న కాసేపు అలా బయటికి వెళ్ళాను. చీరలన్నీ డ్రై క్లీనిక్ ఇద్దామని కాసేపు అలా వెళ్ళొచ్చే లోపే నాకు ఒక నలభై ఐదు నిమిషాలకే వడదెబ్బ తగిలేసింది. తగిలి ఇప్పటికీ నాలుగు రోజులను చసలుపు ఓలుకోట్లేను
అసలు మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది.
అవునవును
ఉమ్ ఎండాకాలంలో మీరు ఏమి ఏమేం చూసారండి ఏమన్న చెప్ ప్రయాణాలు చేసారా
ఎండాకాలంలో ఎక్కువ ప్రయాణాలుయితే ఏం చేయలేదం డి ఎందుకంటే ఎండలకి భయపడి ఇంట్లో ఏసీలు వేసుకొని కూర్చోడమే సరిపోతుంది. మీరెక్కడికైనా వెళ్ళారా బయటికి
టి వెళ్ళలేదండి మామూలుగా సాయంత్రం పూట ఒక రోజు మాత్రం వెళ్ళాము పార్క్కి అంతే
పార్క్ లో వెళ్ళినా గాని ఆ మట్టిలో నుంచి అంత వేడి వస్తుందండి
ఆ ఈ సెవెన్ థర్టీ ఏడున్నర కట్ల వెళ్ళామండి సాయంత్రం కానీ ఉండలే పోయినం ఏం టిఫిన్ చేసారు షాపింగ్ ఏమ చేయలేదండి ఈ మధ్యలో అసలు ఎండాలకి బయటికి వెళ్ళట్లేదు
ఉ వస్తున్నాయి కదా ఆషాడం షాపింగ్స్
ఆ ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇప్పుడు నెక్స్ట్ అదే ఆఫర్ నడుస్తదిగ మొత్తం క్యూల మీద క్యూలు ఉంటారు ఆడవాళ్ళు
అవును కేజీ చీరలని అంటరు కేజీ సేల్ అంటరు దాచిపెట్టుకోవాలి డబ్బులు ఇప్పుడుండి ఆషాడం షాపింగ్ అంటూ ప్రత్యేకంగా ఏం చెయను గని ఎప్పుడు షాపింగ్ చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తాను
ఉ
చీర ఏదైన నచ్చితే అది ఎంత బ బడ్జెట్లో ఉన్నా నచ్చిందంటే తీసేసుకుంటాను
అంతే మరి మన ఇష్టాన్ని ఎవరు కాదనకూడదు గదా
అంతే కదా మనకు నచ్చింది మనం వేసుకోవాలి ఉన్నన్నీ రోజులు సంతోషంగ్ ఉండాలి
అదే లైఫ్
అంతే కరోనా టైమ్ లో చాలా మంది చనిపోయారు అసలు వాళ్లేమన్న అనుకున్నారా అలా అయితాదని
వాళ్ళు ఇవి అనుభవించాలే అవి అనుభవించాలే అని అను కోలేదు వాళ్ళ ఉన్న డబ్బులన్నీ దాచి దాచి వాళ్ళు కరోనా వచ్చి పుట్టుకు పుట్టుకున్న పిక్త్ రాలిపోయినట్టు రాలిపోయారు
ఎప్పుడు ఉంటున్నామో ఎప్పుడు పోతున్నామో తెలియని జీవితాలు అయిపోయినాయి ఉన్నప్పుడన్న మంచిగుంటే సరిపోతది కదా డబ్బులు వెనగేసుకోవాలి ఉ
ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అవును సంతోషంగా ఉండాలి నచ్చిన ఫుడ్ తినాలి నచ్చిన ఫుడ్ తినాలి కట్ ఇష్టమైన బట్టలు కట్టుకోవాలి వెళ్ళాలనుకునే స్థలాలకు వెళ్ళాలి సంతోషంగా ఉండాలి అంతే అలాని నాలుగు రూపాయలు ఎసుకోవాలి కానీ ఇలా మన జీవితాన్ని మనకు నచ్చినట్టు మనం ఉంటూ
రెండు రకాలుగా ఆ రెండు రకాలుగా ఉం ఉండాలి ఒక ఒక రకంగానేమో సంతోషంగా ఉండాలి ఇంకో రకంగానేమో పొదుపు అనేది కూడా ఉండాలి
అవును ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు అలా చేయించు ఉంటే సిక్ అయినప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి
అవును
కానీ కరోనా మాత్రం అనుకోని కవి
అది అసలు ఎవరు ఊహించి ఉండరు అసలు మళ్ళీ ఆ అది ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చింది దానికంటే సెకండ్ టైం వచ్చింది కూడా విపరీతంగా చాలా మంది చని
రెండవసారి వచ్చినప్పుడు చాలా మంది తెలిసిన వాళ్ళే చనిపోయారు మొదటిసార్ అక్కడ ఎక్కడో అమెరికాలో
ఆ చెప్పండి
అమెరికాలో చనిపోయారు ఆస్ట్రేలియాలో చనిపోయారు చైనాలో చనిపోయారని వినడమే గాని మన వాళ్ళంటే ఎవరు ఎవరు లేకుండే కానీ రెండవసారి మాత్రం చాలా వరకు తెలిసిన వాళ్లే చనిపోయారు
ట చ్ ఆ
మీరు కూడా చాలా మందిని చూసే ఉండొచ్చు అలా దగ్గర వాళ్ళనీ చూసారంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కరోనాతో చనిపోయారా
ఆ నాకు నాకు తెలిసిన వాళ్ళు కరోనాతో చనిపోయారు కరోనాతో చనిపోయారా కరో చనిపోయారు చాలా విపరీతంగా వాళ్ళు చాలా అయింది ఆయాసం తోటి అసలు శ్వాస రాక చూస్తూ చూస్తుండగానే ఒకరైతే మా చుట్టాల ఆంటీ అయితది నాకు ఆమె అయితే చాలా విపరీతమైన బాధలతో చనిపోయింది అంటే ఆమెకి నడవ రాలేదు శ్వాస రాలేదు అంటే కొంచెం హెవీగా ఉంటది బాడీ ఆమెది అట్లా ఆమె తట్టుకోలేకపోయింది ఈ కరోనా అనేది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతది అసలు ఊపిరితిత్తులని ఊపిరి ఆడకుండా చేస్తుంది అది అట్లా ఆమె తట్టుకోలేక కుడా అసలు శ్వాస ఆడకుండా అసలు ఆమె హార్ట్ మొత్తం హార్ట్ బీట్ అంతా ఆగిపోయిందన్నమాట అసలు ఒక వన్ వీక్ లోనే ఆమె థర్ పెట్టుకోలేక చనిపోయింది అసలు ఎవరు ఊహించలేదు అంటే అంత యాక్టివ్ ఉండే ఆమె అంత సడన్ గా కరోనా రావడం వలన ఆమెలో ఇమ్యూనిటీ పవర్ అనేది లేదు
ఇమ్యూనిటీ మీదనే అది కరోనా అనేది చాలా ఎఫెక్ట్ చూపించేసింది అసలు అప్పుడు
ఆ
ఇమ్యూనిటీ
ఉ మీకు తెలిసిన వాళ్ళు ఎవరకైనా వచ్చిందా కరోనా కోడి అరుపు పురుషులు ముచ్చట
కరోనాతో
బండి సౌండ్
మంచిగుంది ఫర్ఫెక్ట్
ఉ
చాలా బురద ఓకేలే అ